హలో హలో
హలో బాగున్నారా అండి
ఆ బాగున్నాండి మీరు బాగున్నారంండి
ఆ చాలా రోజులయింది మాట్లాడక
అవునండి నేను కూడా నేను కూడా చాలా రోజులు అయిందండి మాట్లాడి
నేను ఈ మధ్య ఫోన్ చేద్దాంని నేను అనుకుంటున్నా గాని ఎక్కడండి ఈ ఎండలకి బయటికి రావట్లేదు ఇంట్లోనే ఉంటున్నాం పిల్లలతో సరిపోతుంది ఇంకా బయటికి చూడరు ఆ
అవునండి ఎండలు బాగా కొడుతున్నాయి
అంటే తట్టుకోలేకపోతున్నాం అసలు మా దగ్గరేమో పల్లెటూర్లో చెట్లు ఉన్నాయి బాగానే చల్లగాంటది కాని అయినా కూడా ఎండలు బాగున్నాయి మొన్నయితే ఇక్కడ పది మంది దాకా చనిపోయారంట
అవునండి ఇక్కడ కూడా ఎండలు బాగా ఉన్నాయండి కానీ ఎవరిక ఏమి ఇబ్బంది లేదు లేదుండి
ఆ ఆ బాబాయ్ ఇక్కడ చాలా ఇబ్బంది ఉండండి అసలు మా దగ్గర పల్లెటూర్ లేగాని కానీ చాలా కొంచెం పొద్దుడు పుట్ ఇలానే ఇబ్బందిగా ఉంటుంది
మం చల్లగా ఉంటుందిగా అండి
చల్లగానే ఉంటుంది చెట్లు ఇప్పుడు కొన్ని కొన్ని చెట్లు లేని ఏరియాకు వస్తే అక్కడ కొంచెం ప్రాబ్ లంగా లేకపోతే ఇబ్బంది కూడా కాని చెట్లున్న చోట అయితే చల్లగా ఉంటుందండి
అయినా అడవులు కూడా అయిన అడవులు కూడా మొత్తం నరికేస్తున్నారులేండి ఇంకాెక్కడ చాలాగా ఉంటుంది
ఆ అదే కదా బాధ ఇప్పుడు అన్నిీ చెట్లు కొట్టేస్తా స్తున్నారు అన్ని ఇల్లులు ర్చ్చులు అలా చేసుకుంటున్నారు కదా
అవునండి దానివల్లే ఇబ్బందులు కలుగుతున్నాయి
ఆ మామ్మో అఐ నాలుగు లీ ఐదు లీటర్ల దాకా తాగిన నీళ్ళు దాహం తీరట్లేదు అస్సలు
అవునండి అలాగే నాలుగ ఐదు లీటర్లు తాగాలండి ఎక్కువే తాగాలి నీళ్ళు
అయితే మా పిల్లలు మా పిల్లల అండి అసలు చెప్తే నీళ్ళు అస్సలు తాగట్ లేదు
అవునండి తాగించాలండి కూర్చోబెట్టనా ఇంట్లో ఉండి మీరు పిల్లల్ని శ్రద్ధగా చూసుకొని
ఆ అదే కదా బాధ అసలు కొబ్బరినీళ్లుస్త వస్తున్నారు అన్నీ తేస్తున్నారు కానీ వీళ్ళు అసలు ఎక్కడ ఏది తాగట్లేదు
అవునా అండి అయితే వాళ్ళకి ఎక్కువ శాతం ఈ నిమ్మకాయ నీరు ఉంటాయంండి ఆ నిమ్మకాయ
ఆ అవి కొంచెం కాకపోతే అవి షుగర్ కావాలంట సాల్ట్ తాగట్లేదు షుగర్ తో తాగుతున్నారు
కానీ ఎక్కువ శాతం సాల్ట్ తాగితేనే మంచిదండి
ఆ అదే కదా మళ్ళీ తర్వాత ఈ మ్యాంగోస్ ఒకటి తింటున్నారు అవి ఏం ఎక్కువ తినకూడదు ఇప్పుడే సీజన్లే గానీ వేడి చేస్తది కదండి బాగా పిల్లలకి మధ్య బాగా వేడి చేస్తుంది ఒంట్లో
అవునండి మామిడికాయలు తినకూడదు ఎక్కువ శాతం తినకూడదు కొంచెం లైట్
ఓ అవును చాలా అదే కదా ప్రాబ్లం అసలు అవి వేడి చేసి మొన్నమ్మ పిల్లలు ఒకటే కడుపులో నొప్పి వస్తుందంటే నేనేమైంద అని చాలా భయపడ్డా భయపడేసి ఏంట అని చూస్తే తర్వాత వీళ్ళు ఆ మూడు నాలుగు తీన తిన్నాము అని చెప్తున్నారు ఒక్కొక్కళ్ళు ఏం చెప్పల అలా ఉన్నారు
అవి తినటం వల్ల వేడిగడ్డలు కూడా వస్తాయంండి
ఆ అవునవును అది నిజమే మీరు చెప్పింది కూడా
వేడిగడ్డలు వస్తాయి ఇంకొకటి ఏందంటే ఈ మామిడికాయలు కూడా ఒరిజినల్గా లేవండి మొత్తం కెమికల్తో కలిపి పండు పండుగవనకి కెమికల్ వేస్తున్నారు
అవునా మా పల్లెటూరులో ఇక్కడ మా ఏమంటారు మా పొలం దగ్గర ఒక రెండు చెట్లు ఉన్నాయండి మూలకి అయితే ఆ చెట్లు కున్నా మొన్న మా అన్నయ్యవాళ్ళు వాళ్ళందరు వెళ్తే ఒక బస్తాడు కొట్టుకొని వచ్చారు కాయలు అవి నాచురలే కానీ పెద్ద సైగ సైజె
రసం కాయలు అండి ప మేము అన్నీ కొను కోటర్ వి అనే ఇయ్యాన్ని కెమికల్ తో పెట్టినాయి కదా అదేలేండి రసమే కాలయితనే బాగుంటయ్
అవునవును కానీ దొరకవ్ కదండి మీ ఇప్పుడు అంటే మాకంటే ఫ్రెష్ గా చెట్ ట్ల దగ్గర మా పొలంలో ఇగ బట్టి ఓ రెండు చెట్లు ఉంటాయి పెద్ద ఇప్పుడు కాదు దగ్గర దగ్గర ఒక పదిహేను సంవత్సరాలు అయితుంది అయి ఉండబట్టి
అవునా అండి
అవి టేస్ట్ కూడా బాగుంటాయిండి నాచురల్ గదా
మీ మై
మీరు ఎంత అంటే అలా డజన్ ఎంత తీసుకుంటున్నారు మామిడికాయలు మీకు
ఇక్కడ డజన్ లెక్క కాదండి కేజీ లెక్క అమ్ముతారు
ఆ కేజీ లక్కనా ఎంత
హ్మ్ హ్మ్ ఇక్కడ వచ్చేసి కేజీ వచ్చేసి టూ హండ్రెడ్ దాకా ఛార్జ్ తీసుకుంటున్నారు
ఆ అలా అయితే ఒకసారి మరి మళ్ళ ఒకసారి అడుగుతాండి మా ఇంటినక వాళ్ళకి ఆంటీ వాళ్ళకి ఒక పది చెట్లు వరకు ఉన్నాయ్ దాంట్లో ఒక రెండు చెట్లు ఏమో పచ్చడి చె పచ్చడి కాయలు అంట అవి పచ్చడి పెట్టుకుంటున్నారు మిగతా ఏమో తినే కాయలు అమ్మా అన్నది ఎవరన్నా మరి గాలిదుమ్ము పడుతున్నాయి కదా పడితే అమ్ముతా అమ్మా అన్నది ఒకళ మరి మీకు అటు సైడ్ అక్కడ అంత ఫ్రెష్గా ఉండవు కాబట్టి కావాలంటే నేను ఇక్కడ అడిగి పెడతా
కావాలండి తీసుకుంటాను పచ్చడి కాయలు కూడా తీసుకుంటానండి
మీరు మేము పెట్టలేండి ఇంకా పచ్చడి పెట్టుకోవాలి ఎందుకంటే మూడు నాలుగు నెలలు ఇప్పుడు వర్షాకాలం కదా ఏదన్న మనం పిల్లలకి ఇగాని మనం చట్నీ కాని ఏమైనా టిఫిన్స్ లో ఉపయోగపడతది కదా అని ఆలోచన ఉండాలి చే చేసుకోవాలి కంపల్సరీ పచ్చడి
అవునండి పచ్చడి ఒకటి ఉండాలి
టేస్ట్ కూడా అది చాలా మంచి గుంటది కా అండి మనకి
ఇకంట వర్షకాల ఆది ఆ
ఆ వర్షాకాలంలో కొంచెం చలి చలిగా మంచిగా ఉంటది కాబట్టి వేడి వేడిగా మనకి కొంచెం మాడుకే పచ్చడి అయితే అంత వేడేం చేయదు వాతావరణాన్ని బట్టి
హ్మ్ నాకు కూడా చాలా ఇష్టం అండి వేడివేడి అన్నంలో మామిడికాయ పచ్చడేసుకొని తింటే చాలా బాగుంటది
ఆ మరి మీ పిల్లలు వాళ్ళు తింటారా అండి మరి మీ ఆవిడ మీ పిల్లలు
ఆ తింటారండి వాళ్ళు కూడా బాగానే
ఆ మరి అదే అండి మరి మీరు నాకు క్లారిటీగా కానీ చెప్తే నేను వెళ్తా ఆంటీ దగ్గరకి వెళ్తా వెళ్ళ ఆంటీ ఇట్లా మా వాళ్ళు ఉన్న అంట మా ఫ్రెండు మరి ఒక ప పదికాయలా పది ఎన్ని కాయల అండి మీకు కావాల్సింది
అదిేన్ కాయలు పెట్టుకన్నా క ఉడి
కాయలా అయితే మరి నేను అడుగుతా ఒక్క కాయ అంత తీసుకుంటున్నారు అంటే ఎంత సైజు ఉండాలండి అ ఇది పెద్ద గుంండాల మాములుగా పర్లేదా
మీడియం మధ్య సైజు ఉండాలండి మరి
ఆ ఎందుకంటే మీకు మేము చెప్ప చెప్పాల్సిిన దాంట్లో అబద్ద్దాలు ఏం లేవు ఎందుకంటే అవి చెట్టు కాయలు మీ కావాలంటే మీరు ఎప్పుడన్నా ఒక రోజు ఖాళీగా ఉన్న రోజు వస్తే మిమ్మల్ని తీసుకెళ్ళలి అప్పటికప్పుడే ఆంటికి మీ ముందే కోస్తది గడబెట్టి ఆ గడబెట్టు కోస్త మీరే తీచ్చుకోవచ్చు మీ ముందేస్తారు ఎందుకంటే ఈ చెట్టు కాయలు కాబట్టి మరీ మందులే ఏమి వేయనండి అవి నాచురల్ గా పొలాల దగ్గర బండినా కాబట్టి మీకు కాయ వచ్చేసి మీడియం సైజు లో ఉంటది కానీ గట్టికాయ అండి
అలాగంటే బాగుంటందండి గట్టిగా
ఆ మళ పచ్చడి కూడా కొన్ని రోజులు అయ్యాక ముక్క మెత్త కాకుండా ఉంటది
అవునండి గట్టిగా ఉంటేనే దాంట్లోకి తర్వాత కొన్ని రోజులు మేగబెట్టినా కూడా మంచిగా ఉంటుంది
ఆ పిల్లలు కూడా మామిడు ఉరకాయలు కూడా మరి కావాలంటే మీరు ఒక రోజు వస్తే రేటుని ఇం కనుక్కొని మధ్యలో ఒక రోజు మీకు ఫోన్ చేస్తావు ఒక వారం లోపు మా పిల్లలే ఒకటే ఊర ా అంటున్నారండి మా అమ్మోలు మా అమ్మోలు దేమ సిటీ సైడ్ దగ్గ దగ్గరలో బాగా వేడి వాళ్ళకి బయటికి చెట్లు ఉండవు ఏముండవు ఉంటే ఏసీలో లేకపోతే లేదు అందుకే ఇంకా ఎందుకు ఇక్కడ పల్లెటూరులో మన దగ్గరే మంచి గాలి వస్తుది చ బయట పండుకుంటున్నాం మంచాలు వేసుకొని
అలా కాదండి కాదండి ఇప్పుడుప్పుడు తీసుకెళ్ళండి అన్నప్పుడు తీసుకెళ్ళండి ఎందుకంటే వాళ్ళకు కూడా బయట ప్రపంచం తెలుస్తుంది కదా
తెలియాలి రైటే ఇప్పుడే హాలిడేస్ లోనే లే ని ఇప్పుడు ఎండ బాగుంది అండి జూన్ ట్వెల్్ లోపు కదా స్కూల్లు అప్పుడు ఒక మూడు నాలుగు రోజులు వెళ్దామని నా ఆలోచన
అదేగాని మళ్ళీ అప్పటికేమైనా వర్షాలు అవి ఇబ్బంది పెడతాయేమో గాని
అదేలే మీరు అన్నది కూడా కరెక్టే గాని మరి ఎలా అండి పిల్లలు ఈ ఎండలు తట్టుకోవాలి కదా ఎండ దెబ్బ ఎలా తగులుతుంది మొన్న ఒక ముస్లాం తగిలిందంటా అసలు రెండు మూడు రోజుల దాకా కూలుకోలేదు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ పోయ మందులు అవి ఇస్తున్నారు మరి పిల్లలు కదా ఏవన్న అయితే మళ్ళీ స్కూల్ దగ్గర పడుతున్నాయ అని బాధ
మీరు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి పిల్లల్ని ఇంకాదు జాగ్రత్త
ఇంకా ఇంకేంటి ఆ స్కూల్లో మాట్లాడుకుంటారుగా
ఆ ఇప్పుడు వాళ్ళు ఉండేదే జూన్ పన్నెండు వరకు తర్వాత మళ్ళీ వాళ్ళు ఎక్కడటి నే ఉంటారు కదా ఇప్పుడైతేనే కొంచెం ఆనందంగా ఉంటారు
ఆ మీరన్నది కూడా రైటే లే గాని నేను అదే ఆలోచన అనుకుంటున్నా ఈ ఎండలు బాగున్నాయి పోయిన సంవత్సరం మనం చదువుకున్న రోజుల్లో అయితే మనం ఎప్పుడు డిగ్రీ చేసే రోజులు ఏవిీ లేవు ఇంత ఎండలు లేదు మనకి మార్చి ా ఏప్రిల్ వరకు కూడా ఎగ్జామ్స్ రాసేవాళ్ళం
అవును మొత్తం చెట్ల నరకడం వల్ల
ఆ అడవి లేవు కదా ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది జనాలకి ఇల్లులు కట్టు ట్కోవడం కానీ అదింత వేస్ట్ అం కాట్లేదు ప్రక తీ అంత ఇబ్బంది కం
అవునండి మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే ప్రస్తుతే ఫస్ట్
దేవుడు ఇచ్చిన్ దాన్ని మనము పోగొట్టుకోగూడదు. దేవుడు ఇచ్చింది పోగొట్ అనుకుంటే మనకంటూ ఏమిీ మిగల్దు
వాతావరణం అంటేనే ప్రకృతి.
బాధ ఎంత బాధ పడు తున్నాం ఎండలకి ఆ ఇలా ముసలోళ్ళు అయితే అంత ఇబ్బంది పడుతున్నారు మనమే చేసుకున్నదే చేతులార ఎందుకు జేసుకోవాలి చెప్పండి. మంచిగా ఇంట్లో ఒక ఒక్క ఇంటికి మూడు, రెండు, మూడు చెట్లు ఒక మామిడికాయ చెట్టు ఏప చెట్టు ఆ లేకపోతే చిన్న జామకాయ చెట్టు వేసుకుంటే ఇంటింటికి ఒక మూడు నాలుగు చెట్లుంటే ఎంత గాలస్తది ఆ అడవి తీసేయకుండా ఉంటే ఎంత ఎంత బాగుంటది మరి గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళంతా ఏం చేస్తున్నారు ఇన్ని బాధలు పడుతున్నాం మనం ఇల్లులు కట్టుకుంట ఇంటే ఏమొస్తదండి ఇది ఏమి రాదు కదా చెట్లను నరికేయకూడదుగా పాపం
అవునండి మీరు చెప్పింది కూడా కరెక్ట్ ఎందుకంటే ఇంటికి ఒక చెట్టు ఉంటే అది ఒక ఫలాన్ని కూడ ఇస్తుంది తినడాానికి
ఆ జనాలకి ఫ్యాషన్ అయిపోతుంది బాగా
కూడా చాలా మంచి
అవును పాత రోజుల్లో మరి అందుకనే కదా అంత ఆరోగ్య ఆరోగ్యాంగా ఉన్నారు. పాత రోజుల్లో తొంభై సంవత్సరాలు వంద సంవత్స సంవత్సరాలు బతికారు. ఆరోగ్యమైన గాలి పీల్చాలి. మనం ఏసీలు ఫ్యాన్లు ఈ గాలి అనేది మనకు అనారోగ్యాలు పాలవుతాం
అవునండి నేను కూడా ఈ సిటీ నుంచి గట పల్లెటూరుకే వద్దామని అనుకుంటున్నామండి.
ఏంటండి తిన్నారా మరి
ఆ తిన్నామండి. మీరు తిన్నారండి
ఇంక తినలేదండి తిందామని ఇప్పుడే అనుకుంటున్నా ఇగ సరేలే మామిడికాయలు మరి మీకు ఇష్టం కదా అని చాలా రోజుల అయిందని ఇగ అట్ల మాట్లాడుతున్నా.
అదేలేండి మరి తింటారా అండి
ఆ ఇంక ఇప్పుడే ఇగ తిందామని అనుకుం అనుకుంటున్నా కదా ఏం మ్మ్ సరేలేండి
ఆ సరే అండి
ఇప్పుడు నేను ఒక మూడు నాలుగు రోజుల్లోంట ఆంటీనడిగి ఎంత రేటో చెప్తారు ఆ సరే అండి. ఆ